హాలో అండి.
బాగున్నారా అండి.
బాగున్నామండి మీరెలా ఉన్నారు
బానే ఉన్నాం అండీ ఏం చేస్తున్నారండి ఖాళీగా ఉన్నారా.
ఇప్పుడే లేచామండీ ఖాళీగానే ఉన్నాము.
అవునా డిస్టర్బ్ చేశానా అండి మరీ.
లేదండి
ఫోన్ మాట్లాడగలరా
ఆ మాట్లాడగలుగుతానండి.
ఎండాకాలం హాలిడేస్ ఎక్కడ ఉన్నారండి ఎంజాయ్ చేస్తున్నారా ఎండాకాలం హాలిడేసు.
ఆ ఆ అండీ
ఊహు ఎక్
నేనూ నేను మా అమ్మమ్మ వాళ్ళింటికి వచ్చానండి.
ఆహా అమ్మమ్మ వాళ్ళింటికి ఎళ్లారా
ఆ
ఎన్ని రోజులు ఉంటారండి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో.
నేనొచ్చీ వారం కంటే ఎక్కువనైతుందీ ఇంకొక్కా నాలుగుఐద్ ఐదు రోజులు ఉండీ ఉందామని అనుకుంటున్నా
ఊహ్మూ ఏంమేం చేస్తారండి మరి అప్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మమ్మకి ఏమన్నా హెల్ప్ కి చేస్తారా.
చేస్తాను గానీ ఇంగా మా అమ్మమ్మ వద్దనే చెప్తదీ.
ఊ
ఇంగా చెయ్యనియ్యదు నన్నైతే ఏం పనులు.
ఆహా అలా ఉంటే ఎట్లా అండి హెల్ప్ జెయ్యాల కదా మరీ.
నేను చే చేస్తా అనే చెప్తా గాని మా అమ్మమ్మ చెయ్యనియ్యదు మళ్ళా నువ్వు పోతే నాకొవరు చేత్ తన నంటదీ
ఊహు ఇంకెక్కడికన్నా వెళ్లారా అండీ ప్చ్
ఆ
ఇంకెక్కడికన్నా వెళ్ళారండి హాలిడేస్ కి మరీ.
ఆ ఇంకా ఇప్పటికైతే ఎక్కడికి ఎళ్ళలేదండి.
ఊహు ఏమన్నా టూర్లకి ఎళ్ళారా తిర్ధ యాత్ త్రలు ఈ మధ్యకాలంలో
ఆ రీసెంట్గా పుట్టపర్తీ సేవక్ కునూ యాత్రక్ ఎళ్ళాను టూ టైమ్స్
అవునా అండి సేవ చేశారా.
హా సేవ చేశామండి.
ఎన్రోజులు చేశారు సేవా.
టెన్ డేస్
ఊహు సేవా అంటే ఇంట్రెస్టా అండి మీకు.
అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది.
ఇంట్రెస్ట్ తోటే వెళ్ళారా అండీ.
అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉందీ మళ్ళీ మా అమ్మగారు ఎళ్లారూ ఒకత్ తే ఉంటదని ఎల్లాన్ నేను.
అవునా అండి ఏం సేవ చేశారండి మరి అక్కడ
అక్కడ అక్కడయితే కటగిరీస్ ఉంటాయండి అంటే ఒక్కొక్క అంటే లైక్ కుల్వంత్ హాలో కొంతమంది ఉంటారు క్యాంటీన్ లో కొంత మంది ఉంటారు అక్కడ పెద్ద హాస్పిటల్ ఉంటది అక్కడ కొంతమంది సేవకు ఎళ్తారు అట్ల మాకు క్యాన్ టీన్ దగ్గర సేవకి ఇచ్చారు క్యాంటీన్ లో చేసాం మేము అంటే వడ్డించడము కూరగాయలు టీ అన్నము కర్రీసు అట్ల
మరి సేవ చేస్తుంటే బాగ అనిపించిందా అండి మీకు
ఆ బానే అనిపించిదండి
మళ్ళీ వెళ్ళాలనిపించింద మరి పుట్టపర్తి
ఆ వెళ్ళాలనిపించింది
అవునా అండి ఏమన్న ఈ సేవ చేసే వాళ్ళకి ఏమన్న రూల్స్ ఉంటాయ అక్కడ
పెద్దగా రూల్స్ అయితే ఏమి ఉండవు అంటే టైం కెళ్ళాలి కరె కరెక్ట్గా పని చేయాలి పని చేయాలి ఇంతే చిన్న చిన్న రూల్స్ ఉంటయ్
ఉహు ఇంకేమన్న ఉన్నాయాండి పుట్టపర్తి లో
ఇంకా ప్లేసెస్ ఉన్నాయి గాని నేనైతే ఇప్పుడు ఎళ్ళలేదు అంటే జె ఇట్ల దర్శనానికి వెళ్ళొచ్చేదాన్ని అక్కడున్న ప్లేసెస్ కయితే పె తిరు
ఉహు ఇంకా ఏమైన చెప్తారాండి తీర్థయాత్రల గురించి మీరు
ఇంక ఎమ్ త్రియాత్రలొకెళ్ళ లేదండి నేను పుట్టపర్తికి లేన
అవునా మరి రీసెంట్ గ వెళ్ళినప్పుడు ఏం చేసారండి అక్కడ
యాత్ర ఉండే అండి అంటే మా ఇప్పుడు మా డిస్టిక్ ఉంటది మా డిస్టిక్ట్ నుంచి యాత్రకి వెళ్ళినాం అనమాట
ఉహు
ఇటు నుంచి వెళ్ళినప్పుడు మాకు మాత్రమే స్పెషల్ దర్ష్ క్షణం ఉంటది
ఆ
మా అంటే మా డిస్ట్రిక్ట్ నుంచి టీమ్స్ ఉంటాయ్ డ్రామ టీమ్ డ డాన్సింగ్ టీము బాల వికాస్ అని ఉంటది ఓ డ్రామాస్ ఇం ఇంక డాన్స్ చేస్తారు తర్వాత బోనం బోనాలు ఉంటాయి రెడీ చేసుకుంటాం మేమే బతుకమ్మలు కూడ రెడీ చేస్ ఊరేగింపు లాగ చేస్తాం
అవునా బోనాలు ఏవి తయారు చేసారండి మరి
అంటే ఒకటి పెద్ద బోనం ఉంటది ఇంకా మిగిలినవి పన్నెండేమో చిన్న బోనాలు ఉంటాయ్
హు
నానికైయితే ఇట్లా అమ్మవారి లాగ రెడీ యేస్తాము. చీర గట్టీ ఇ అ అమ్మవారి వీ. గ్రహం బెట్టేసిఇ రడీ యేస్తాము.
అలంకరించిన్ ర్రా.
ఇంకారించినం.
ఉమ్.
అంతే ఇంకా.
ఉహు అంటే బోనం అంటే అందులో బోన మండుతారా అండి మరీ.
ఆహా బోనమే మండము జస్ట్ నార్మల్ గా రెడీ ఏసి ఇ. ఆ ఒక ప్లేస్ లో బెట్టి. అ మా తర్వా త్. ఓ కాసేపు అయ్యాక అక్కడ కొబ్బరికాయలు అన్ని కొట్టే సాక. నా నెత్తి మీద వెట్టుకొని ఊరేగించుకుంటు తీసుకెళ్తారు అంతే
ఉహు. ఏలా అనిపించింది మరి మీకు ఆ ప్రోగ్రాం.
ఉమ్ బానే ఉందండి ఎంజాయ్ జెసినా నినైతే.
ఎంజాయ్ జెసారా.
ఉమ్.
అంటే బతుకమ్మలు గూడా ఆడార అక్కడ.
ఆ బతుకమ్మలు గూడా ఆడాము.
మి రాడారా బతుకమ్మ.
ఆడానండి.
అంటే ఇట్లా ఫ్యామిలీ తోటి వెళ్తారా అండి.
ఉమ్ ఫ్యామిలీతోనే ఎళ్తానండి.
ఉహు హు. ఇంకేమైనా ప్లేసెస్ తెల్సా మీకు.
నేను ఇంకా ఏ ప్లేసెస్కి ఎళ్ళలేదండి.
ఇంకేం టెంపుల్ కెళ్ళలేదు.
ఆహా ఎల్లాలేదు ఆ పుట్ట పర్తికి ఎల్లిన అండి.
ఎండకాలమ్ హాలీడ్స్ ఈ విధంగా జెసుకుంటున్నారా మీరు. ఉమ్. ఇంకా ఏమన్న కర్రీస్ జెయడం వోచ్చా అండి మీకు.
కర్రీస్ అంటే ఎప్పుడో ఒకసారి ఎస్తా పెద్దగా జెయ్యను
ఆహ. నేర్చుకుంటారా మరి చేయడం.
ఆ అంటే ఆల్రెడీ ఓచ్చు.
ఉహు.
కానీ ఎక్కువ జెయ్యాను నేను.
అవునా.
ఉహు.
చెయ్యాలి గదండి మరి హెల్ప్ జెయ్యాలి కదండి కర్రీస్. చేస్తే వేరే వాళ్ళ కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటది గదా.
అంటే చేస్తా నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు. నా కోసం నేన్ జేసుకుంటా
ఆహా ఒక్కదాన్ చేసుకుంట గొప్పతనం కాదండి వేరే వాళ్ళ కోసం గుడా చెయ్యాలి
చయ్యాలి
ఊ వేరే వాళ్ళ కోసం గూడా చేసి పెట్టాలి అబ్బో ఈ పాప చాలా బాగా జేస్తుందన్ కుంటారు
ఊ
ఉ ఇంకేమన్నా ముచ్చట్లు ఎప్తారా అండి
ఇంకా ముచ్చట్లేముంటాయండి
మీకు తెలిసిన ము
నాక్ తెలిసినవి పెద్దగా ఏమ్ లేవండి
ఊహు ఇప్ప్డైతే ప్రస్తుథాన్ కమ్మమ్మ వాళ్ళింట్లో ఎంజాయ్ జేస్తున్నారా ఉహు మరి మీ అమ్మమ్మ ఇంకేం నేమ్ జేస్పెడ్తది మీకు
మా అమ్మమ్మ వాళ్ళింట్లో కూరలైతే చాలా కారంగుంటాయండి ఎంత కారం ఎత్తుదో న కర్దమేగాదు
అవునా అంతగ అంతకారం దింటరా మీ అమ్మమ్మ వాళ్ళు
ఆ ఫుడ్లు దింటాల్లు
తగ్గించాల అన్ జొప్పాలండి మీరు
వినరింగా
అంత కారం దింటే బీపి పెరుగుతది గదా అండి
ఉహు యాళ్ళకింగ అదా అట్లనే అల్వాటు
ఉహూ అలాంటప్పుడు మీ కర్రేస్ మీర్ జేస్
ఆ పదిసార్లండుతార ఏంటండి
ఊ మిక్ కర్రీస్ మీరు వండుకొని దినల్లప్పుడు కారం తక్కువ ఏస్కొని వండుకోవాలి చెప్పాల అమ్మమ్మకి అమ్మమ్మ కారం దగ్గించు నాకు దినాలనిపిస్తలేదని చొప్పాలి
ఊ
ఊమ్ ఇంకేమేమ్ బెడ్తతద్ మీ అమ్ అమ్మమ్మ మరి రోజు ఏమేమ్ వంటల్ జేస్తుంది
పొద్దునా ఎక్కువ శాతం పప్పు జేస్తారు
పప్పంటే ఇష్టమా అమ్మమ్మ వాళ్ళకి
ఆ పప్పాయానికిష్టం
ఉహూ రోజ్ పప్పే జేస్తరా ఊహూ ఇంక నార్మల్ గా ఏం కర్రీ జేస్తుది అమ్మమ్మ
కుండనే వెరైటీస్
రోజు పప్
నా రోజ్ పప్పే లేకపోతే చికెను మటనుంటది ఎగ్గుంటది
ఉహు
పప్పు లేకపోతే నాన్ వెజ్ ఉంటది నాన్ వెజ్ లేకపోతే పప్పు ఉంటది ఆ ఇంకేం యూస్ చెయారు
అవునా మరి నాన్ వెజ్ అంటే ఇష్టమేనా అండి మీకు
అంటే తింటా అప్పుడప్పుడు ఇష్టమ అంటే ఇష్టమే
ఉమ్ ఎక్కువ ఎక్కువగా ఏది ఇష్టామా నాన్ వెజ్ లో
చికెన్
చికెన్ బాగా ఎప్పుడన్నా మరి ట్రై చేసారా వండారా అండి చికెను
ఆహా చికెన్ అయితే ఎప్పుడు అండలేదండి
ఒకసారి ట్రై అయ్యడి మరి వండడానికి
సరే అండి
ఉమ్ ఓకే అండి మరి